హలో
మ్ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేసినాం. బా
ఆ అడగండి. అడిగబ్బా
టెన్త్ బాబు టెన్త్ అయిపో సో ఏం చేపిస్తే బెస్టో అర్ధం కాట్లే అ అయితే ఐటీ చేపిస్తే
టెన్త్ అయిపోయిందా టెన్త్ అయిపోయి అతే ఏం చేయలీ అంటే పోలి
ఆ
మనకు టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి పాలిటెక్నిక్ అని ఐటిఐ అని
మ్మ్
ఇలా ఉంటాయి పాలిటెక్నిక్ చాలా అంటే మనకు టెన్త్ తర్వాత మనకి ఇంజనీరింగ్ స్టార్ట్ అయినట్టు ఉంటది పాలిటెక్నిక్ అన్నది లో కోర్సెస్ ఉంటాయి ఉంటది ఎలక్ట్రిక్ అన్ ఉంటది ఆ బీటెక్ లక్క గ్రూప్స్ ఉంటాయి ఇట్లా సివిల్ ఉంటది ఎలక్ట్రిక్ ఉంటది సిఎస్సి ఉంటాయి. బ ఉత్తమం ఏందంటే పాలిస్ టెన్త్ అయిపోయిన తర్వాత పా సెట్ ఎంట్రెన్స్ అనేది ఒక టెస్ట్ అన్న మాట దానికి ఒక నోటిఫికేషన్ వస్తాది టెన్త్ ఎగ్జామ్స్ పోతాయి కదా అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్ కేమో ఇట్లా నోటిఫికేషన్ వస్తుది నోటిఫికేషన్ ద్వారా మనం అప్లై చేసుకున్నాం అప్లై చేసుకుంటే మనకి ఎగ్జామ్ డేట్ వస్తుంది ప్పుడు మనం ఎగ్జామ్ రా సీట్లు ఇస్తారు దా మంచి సీట్ వస్తాయి మంచి కాలేజీ వస్తంది అట్లా కాలేజీ లో
ఎ
ఓకే ఆహా అంటే తను ఎట్లా టెన్త్ తర్వాత ఏం చదివినటు తా అయితే ఏం చేస్తా.
తన ఐటీఐ చేపిద్దాం అని చూస్తున్నా ఐటీఐ.
ఐటిఐ ఐ. ఇది కూడా చాలా ఐ. ఇప్పుడు ఉన్న కోర్సుల్లో అన్ని. వీటిలో ఇప్పుడున్న అన్ని కోర్సుల్లో త్వరగా సెట్ అవ్వాలంటే ఐటిఐ ది బెస్ట్ అనమాట ఐటిఐ కూడా మంచి కోర్సు అది ఐటి లో కూడా సేమ్ ఇట్లా ఇంజనీర్. ఇంకా గ్రూప్స్ ఉంటాయి.
ఉమ్మ్.
మంచి మెరిట్స్. స్టూడెంట్ ఏనా.
మామూలుగా చదువుతాడు అందుకే ఐటీఐ చెపిస్తు. అనుకుంటున్నాం.
ఇంకోటి ఏందంటే ఐటిఐ ద్వారా తొందరగా సెట్ అయితారనమాట. చాలా ఎర్లీగా సెట్ అయ్యేటోళ్ళని నేను చాలా మందిని చూసా. ఆహ్ ఇప్పుడు అందరు సేమ్ ఇట్లా ఇంటరు ఇంజనీరింగ్ ఇట్లా కాకుండా ఒక్. జాగ్రత్తగా ఆలోచించి ఇట్లా ఐ. ఒకే ద్వారా ఎళ్ళటమన్నది. ఇది ది బెస్ట్ అనమాట ఎందుకంటే. ఐటిఐ లో అది టూ టూ త్. త్రీ ఇయర్స్. కోర్సే ఉంటదాన్నమాట. ఆహ్ టూ త్రీ ఇయర్స్ కోర్సే ఉంటది అన్నమాట. ఆహ్ అంటే ఆహ్ మన ఎంచుకున్న ఈ గ్రూప్ని బట్టి కొన్ని ఏమో టూ ఇయర్స్ ఉంటాయి. కొన్ని ఏమో త్రీ ఇయర్స్ ఉంటాయి అనమాట. ఇట్లా టూ ఇయర్స్ లో స కోర్సు కూడా త్వరగా సెట్ అయ్యేటోల్ళు చాలా మంది. చూసా నేను. చాలా బెస్ట్ అన్నమాట.
అదే ఐటిఐ చేపిస్తే. బెస్ట్ దాంలో కూడా. సీఎస్ఇ కానీ. ఎలక్ట్రిక్ అలా ఉంటాయి కాని బ. బాబు చాలా డల్లు స్టూడెంటే అయితే. ఎపిస్తా.
నేనే ఏమంటున్నాంట్. ఆహ్.
అయితే మనది ఎంటెక్ కూడా చేసింది.
ఆహ అయితే నేనేమంటా అం టే ఫస్ట్ ఆఫ్ ఫల్ ఫస్ట్ ఆఫ్ ఫల్ ఐ ఐటిఐ ఓకే చెపియండి కానీ ఇది మన ఎంట్రన్స్ అనేది పీజీ ఇది ఎంట్రన్స్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనేది రాపించడం మెటర్ దాంట్లో మంచి సీట్ వచ్చినా
అవునవునులే
మ్ పాలిటెక్నిక్ చేయడం కూడా బెటర్ అన్నమాట అయితే ఐటి కి మనక్
ను ఇంటర్లో ఎం టర్ ఎంపీసి బెస్ట్ హ బైపిసి బెస్ట్ స్టటరా
అంటే మీ బాబు సైన్స్ బాగా చదువుతాడా మ్యాథ్స్ చేయగలడా బాగా రెండిట్లో కంపేర్ చేస్తే అంటే తన ఇంట్రెస్ తు అ ఒకసారి ఆహా ఒకసారి తన ఇంట్రెస్ట్ కూడా ఆ సరి హా అహ ఓ క్ కే ఆహా మ్యాథ్స్ చేస్తాడంటే ఎంపీసి ది బెస్ట్ అన్నమాట ఎంపీసి చేసారనుకో ఎంపీసి టూ ఇయర్స్ లో ఎంపిసి అయిపో టది ఆ ఏంపి ఆ ఎం పిసి చేస్తే తొందరగా సెట్ అవ్వచ్చన్నమాట
ఓకే కానీ డిప్లమా చేసినోళ్ళకి బీటెక్ ఎన్ని ఇయర్స్ ఉంటది ఇంటర్ చేసినోళ్ళక్ బీటెక్ ఎన్ని ఇయర్స్ ఉంట టది
డిప్లొమా చె డిప్లొమా ఏమో త్రీ ఇయర్స్ కోర్స్ అన్నమాట తర్వాత ఇంటర్ ఇ మన బీటెక్ డైరెక్ట్ లటర్ల్ ఎం అన్నమాట సెకండ్ ఇయర్ లో జాయిన్ అయిపోవచ్చు అట్లా సిక్స్ ఇయర్స్ ే లేదు ఇంటర్ చేసేసి ఆ లేటర్ల్ అంటారు వీళ్ళని లటర్ ఏంటి అన్ త తొందరగా ఇట్ల వెళ్ళిపోవచ్చ అన్నమాట సెకండ్ ఇయర్ లో డై రెక్ట్ ట్టి జాయిన్ అయిపోతారు లేదు అట్లా కాదు ఆ ఇంటర్ చేసి బీటెక్ చేస్తా అంటే ఇంటర్ ఏమో టూ ఇయర్స్ బీటెక్ ఫోర్ ఇయర్స్ ఎట్ల అయినా సిక్స్ ఇయర్సే కానీ ది బెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటి అంటున్నారు కదా ఐటీ అఐ చెపియండి లేకపో పోతే పాలిటెక్నిక్ ఇంకా బెటరు ఇట్లా ఇంటర్ బీటెక్ కంటే పాలిటెక్ టెక్నిక్ చేస్తే ఇంకొద్దిగా టెక్నికల్ గా మనం బేస్ లెవెల్ నుంచి ఇంకా ఆ స్కోరింగ్
అమ్మ కూడా అదే అే చెప్పారు ఎందుకంటే ఇప్పుడు డిప్ల ఆ సబ్జెక్ట్ బీటెక్ లో ఉంటది కాబట్టి ఇంటర్ కంటే డిప్లమా జాయిన్ పెద్దమ్మ కూడా
అవునా అదే అదే ఇంకోటి ఏంటంటే మీ పిల్ల మీ బాబుని
హమ్
మీ బాబుని ఇంకోటి ఏం చేయమన్నాన అంటే ఇటు ఈ మీ ఏదైతే టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయో అది కంప్లీట్ చేసుకుంటూ అదే టైం లో కొన్ని ఇన్ చోట్లు ఉన్నాయ ఉంటాయన్నమాట ఆ ఏది గేట్ ప్లాట్ వి కొంచెం కాంపిటేటివ్ లాంటివి అట్లాంటివి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అంటే కంప్యూటర్ కోర్సెస్ లాంటివి అట్లాంటివి కూడా టైం దొరికినప్పుడల్లా ఈవినింగ్ టై లో ఫ్రీ టైపింగ్ లాంటివి అట్లాంటివి ఈవినింగ్ టై లో కొద్ది ఫ్రీగా టైమ్ దొరికి ప్పుడు ఆ కోర్సెస్ కూడా తీసుకుంటే ఇంకా బెస్ట్ చనమాట ఉ
పర్షనల్ గా నాలెడ్జ్ ఉండాలి ఎడిషనల్ మీరు అన్నట్టుకి మంచి స్కిల్ కూడా పెరిగిద్ది కదా లైఫ్ లో ఐగు నేచు
ఆ ఆ
అదే మీరన్న
ఇప్పుడు మీ బాబు టెన్త్ అయిపోయింది కదా మీరేం చేయాలంటే ఆ ఎంటెక్ అన్ అంటే నేను ఏమంటున్నా అంటే ఎంటెక్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబు జాబ్కి ట్రై చేయడం ది బెస్ట్ జాబ్ ఆ అంటే మనం బీటెక్ టైం లోనే ఇట్లా కోర్సెస్ తీసుకుంటు కాంపిటీటివ్ తీ కుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయమనండి కాంటేటూ లో సెట్ అయిందను ఇంకా ఎంటెక్ పిజి పిహెచ్ డి తర్వాత కూడా చేసుకోవచ్చండి అంటే మనకు ఇట్లా ఎడ్యుకేషను లీవ్స్ వస్తాయన్నమాట ఉ ఇప్పుడు ఇది ఉత్తమం ఏందంటే ఇప్పుడు మీ బాబు ది టెన్త్ అయి పోయింది కదా ఇప్పుడు ఉన్న ఈ ఒక టూ మంత్స్ గ్యాప్ వస్తుందండి ఇప్పుడు ఇంటర్ జాయిన్ అయ్యే టయానికి కొన్ని స్పోకన్ ఇంగ్లీష్ కోర్సెస్ ఉ అంటే కొంచెం యావరేజ్ స్టూడెంట్ అంటున్నారు కదా మీ బాబు ఈ టైం లో తన్ని ఈ కోర్సెస్ చిన్న చిన్న కోర్సెస్ కంప్యూర్ లాంటి స్పోకన్ ఇంగ్లీష్ లాంటి జాయిన్ చేపిస్తే ఇకా ఆ తన స్కిల్స్ పెరిగితే ఆ చాలా తోన్ దరగా ఆ ఏది క్లాసెస్ తొందరగా క్యాచప్ చేస్తాడు కొన్ చం ఎంతైనాడిఫరెన్స్ ఉంటుది ఈ ఉన్న ఈ గ్యాప్ లో
ఇప్పుడు ఏ ఏ ఉద్యోగాని కైన ఇంగ్లీష్ స్పోక్ ఇంగ్లీష్ మీరు అన్నట్టు మంచి ఐడియ చ్చారు ఇస్ ది మెయిన్ ఎందుకంటే
ఆ ఒకే ఆ చాలా ఇంపార్టెంట్ అండి ఇంకోటి ఏంటంటే క్లాసెస్ కూడా ఆ క్లాసెస్ కూడా తొందరగా అర్థం కావాలంటే స్పోకెన్ ఇంగ్లీషు టైమ్ లో తీసుకుంటే ఆ చాలా బాగా గ్రోతింగ్ ఆయన స్కిల్స్ అనేవి గ్రోత్ గ్రోత్ అయితా ఉంటాయి బెస్ట్
అవును అవునాను ఇప్పుడు ఇంగ్లీష్ మెయిన్ కదా
ఇంగ్లీష్ మెయిను ఇంకోటి ఏంటంటే ఆ కొన్ని ఉద్యోగాలకి కూడా కీరోల్గా పోషిస్తున్నాయి ఇంగ్లీష్ అన్నది, ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు ఇప్పుడు సరే మీ బాబు ఇంజనీరింగ్ చేస్తాడు తనకు సీట్ ఇక్కడే రావచ్ బయటికియినా వెళ్లచ్చు అంటే లో లాంగ్వేజే కాకుండా బయటికి ళ్ళండి అనుకో అ స్కిల్ సి ఇంప్రూవ్ అవుతాయి అట్లా అంటే ఫర్దర్ ఫ్యూచర్ లో ఫారంన్ వెళ్ళడానికి కూడా ఫారెన్ వెళ్ళొచ్చు అట్లా అంటే పిజి పిహెచ్డి లు ఫారెన్ లో చేసుకోవచ్చు అట్లా
బైటే లేండి మీ రన్నట్టుంగో లేకపోతే కంప్యూటర్ నాలెడ్జో ఉండాలి బాబుని ఇప్పుడు ఇ ఐటిఐ చేయిపిచ్చినాక చేపచ్చినాక ఈ క్యాడు ఇలాంటి ఇవన్నీ నేర్పిస్తా ఉంటే
కంప్యూటర్ కోర్సెస్ ఉంటాయి అండి ఆ అవును ఇది మన సి లాంగ్వేజ్ అని ఉంటది జావా అనేది ఉంటుంది పైథాన్ ఉంటుంది దాంతోపాటు ఈ మన క్యాడ్ ఆటో క్యాడ్ అనే ఉంటాయి, కోర్సెస్ చాలా కోర్సెస్ ఉంటాయి
మ్
ఎంఎస్ ఆఫీస్ అని ఉంటది ఆ కోర్సెస్ ఎందుకంటే బేసిక్ లెవెల్ నుంచి అవన్నీ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తే మీ బాబు స్కిల్స్ పెరిగి తను సెటిల్ అవడానికి చాలా చిన్నేజ్ లోనే సెటిల్ అయిపోవచ్చు అనమాట అట్ల
అవునుద తేే
యితే బీటెక్ లో కూడా మి బాబోక్సైడ్
ఆ
మీ బాబు చదువుకుంటూ చదువుకుంటూ కొన్ని కోర్సెస్ ఆ అంటే ఇప్పుడు అన్నీ టెక్నికల్ అయిపోయాయి అదే మొత్తం ఆన్లైన్ అయిపోయాయండి అదే ఏమంటారంటే క్లాసెస్ ఉంటాయ్ కదా క్లాసెస్సూ మొబైల్ లోనే ఆన్లైన్ ద్వారా కొంటూ క్లాసెస్ కుంటూ కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడం అది గుడా ఉత్తమమే
అవును ఇప్పుడు అంతా ఆన్లైన్
పోయింది కదండి
ఇస్టవైప్ ఆ
ఆఫ్లైన్ తక్కువ ఉంది కాబట్టీ ఇప్పుడు ఏదున్నా ఏదున్నా త్వరగా స్కిల్స్ పెంచుకొనీి త్వరగా సెటిల్ అవ్వడం ఇంకోటి ఏందంటే ఐటిఐ అన్నది కూడా చాలా బెస్ట్ అండి
అదే సరే అండి చాల ట్టి కాల్ చేశారు చాల్ చెప్పారు సరే మరి హా
ఓకే అండి ఓకే ఓకే ఓకే సరే అండి సరే అండి